హలో
అయ్యే మీ గురించి ఆలోచిస్తున్నానండి ఎప్పుడు కాల్ చేస్తారని ఇప్పుడే కాల్ చేశారు
ఏదో ఆలోషిద్దాంవమ్మ
మీ గురించి మీ గురించే
అవునా నా గురించే ఏమి ఆలోషణచేత్తానవమ్మా
ఏంటి ఈరోజు ఇంక కాల్ చేయలేదని ఏంటి ఈరోజ్ కాల్ చేయలేదు అని ఆలోచిస్తున్నాను
అవునా ఈ రోజు డ్యూటీకి పోయి ఎయ్ మళ్ళా మా మామోళ్ళు ఊరికి పోయినారంట
ఆ
ఇంగ మామ మా మామ టీ తాగుతా ఉంటే బీర్ తాగ్తవా ఇంగో మావా తాగలేదనే వద్దనే మా ఊరు అనంతపూర్ డిస్టికూ ముజీబ్బా దగ్గర పల్లె మర్తాడు
అవునా అక్కడి ఏం ఫేమస్ అండిఈ అంటే ఇ ఏ ఈ జాతరే బాగా జరుపుకుంటారు
మా ఊరికదా ఫేమాసాని బామ్
ఆ హలో
హ్ హ్
ఏం వినపడలేదండి
ఇనబడతాంది కదా
ఇప్పుడు ఇనపడుతుంది మీరు మోచె కట్ అయిపోయింది
అవునా ఉ పోవళ మర్తాడికి మా ఊరికి పోయి రావాల మేము సిటీకి పోవాలనుకుంటాన్నము పోయి వచ్చిన తర్వాత మా మ మర్తాడివోయి పొలాలు చూసుకొని ఏమేత్ నారు ఇత్తనం చెనిగ్కాయ కందె తోట్లో ఏమె
చిన్నప్పుడు మీరు పొలం పనులు చేసేవాళ్ళ
ఆహ్
చిన్నప్పుడు మీరు పొలం పనులు చేసే వాళ్ళ
అవును పొలం పన్లు చేసేవాళ్ళం కాబట్టే మేము రైతులం రైతు బిడ్డలం మేం టౌన్లో ఉండి టౌన్లో పెరగలే
అవునా
హు
మీ చిన్నప్పుడు విషయాలు చెప్పండి ఇప్పటికి అప్పటికి ఏం తేడా
అప్పటికి ఇప్పటికి ఏం తేడంటే ఆ తిండి వేరు ఆ పని వేరు ఆ చదువులే వేరు
ఎలా అంటిది మీ ఎలా
చదువులకు ఒక ఖర్చు ఎక్కువ ఇంత ఆ కంప్యూటర్ జగము సెల్లుల భయము చదువు తక్కువ
అప్పట్లో చదువు ఎక్కువ ఉండేదా
మాకు చదువు ఎక్కువగా ఏమి లేదు మేము అప్పుడు ఎంలే వానల కాలం బడి పోయే వాళ్ళం ఎండ పనుల కాలం పనికి పోయేవాళ్ళం మాకు వారానికి రెండు రూపాయలు ఈ కాలం అట్టుందా
నాకు రోజు పది రూపాయిలు వంద రూపాయలు ఇచ్చినా సరిపోదండి
మీకు వెయ్యి ఇప్పుడు ఐదు వందలు ఇచ్చినా సరిపోదండి
నాకా
అవునా
రోజ్ రోజుకి ఐదు వందలంటే సరిపోత్
సెవెంటి ఫైవ్ పైసా సెవన్ సెవెంటి ఫైవ్ పైసా సెవెంటీ ఫై సా ఛార్జి ఫిఫటీ పైసా ఖర్చులకి వన్ వీక్
వావ్
అ ఆహ్
ఇప్పుడా కాయిలు కూడా లేవుకదా
ఉహు
ఉ అప్పట్లో పది రూపాయల ఇప్పుడు పది రూపాయలేనా అంటాం
సెల్లు చూసుకుంటా అన్నం తినేది రాదు
ఎవరికి
ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలీదు
అవు
ఉ ఏమైందంటే బెదిరితారు నీకే
ఎవరండి నీ మీదకొచ్చేది చెప్పండి నేను వెళ్లి వాళ్ళ
ఏంది
వాళ్ళ సంగతి నేను చూస్తాను ఎవరండి వెళ్ళింది చెప్పండి మీ మీదకి ఎవరండి వెళ్ళిండేది చెప్పు
నా మీదికా
ఆ
మా మా చిన్నకుక్క బందు కొత్తది మా చిన్నక్కక్క ఒకటి ఉంది అది మంది మీరికి మంది కొత్తది
ఎలా మీదికస్తుంది
తెలియదు పోపట్ది చేతులన్నీ బరికి బరికి ఖర్చులన్నీ పెట్టేసింది నాకు
అవునా
కుక్క పిల్లలక్క
కుక్క పిల్లనేమో అండి
కుక్కపిల్ల నయం మా చిన్న పాప పాకంటే ఇది రక్కి రెక్కి పెడతాది ఓ కుక్క మాదిరి కుక్క వేరు ఒ అయితది ఇది ఇది ఎ ఎన్నిసార్లు రక్కిందో
చిన్నపిల్ల కదండి వదిలేయండి
నాకైతే బాగా అలవాటండి మా పెద్ద పాప అయితే ఏంలే డాడీ డాడీ డాడీ అని అంటాది
అంటే మీకు ఇప్పుడు చిన్న కూతురంటే ఇష్టమా పెద్ద కూతురంటే ఇష్టమా ఆ మీకు చిన్న కూతురంటే ఇష్టమా పెద్ద కూతురంటే ఇష్టమా చిన్న కూతురంటే ఇష్టమా పెద్ద కూతురాంటే ఇష్టమా పెద్ద కూతురా
సరిగ్గా వినపడలా కట్ అయితాంది నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడు చెవు దగ్గర సెల్లు
అంటే ఇష్టమా
చిన్న కూతురు
ఇష్టమా పెద్ద కూూతురు ఇష్టమా హలో ఈ మాట నీ వినపడదు లెండి హలో
ఈ మాట ఎందుకు ఇనాపడుతూ
ఏం మాట్లాడేది ఆ
హలో హలో
ఆ ఇనపడుతాదలే ఇప్పు
ఏదో డిస్ట్రబెన్స్ చిన్న కూతురు అంటే ఇష్టమా పెద్ద కూతురు అంటే ఇష్టమా
ఒస్తుంది
ఆ అవును ఏదో వస్తంది చిన్న కూ తురు అంటే ఇష్టమా పెద్ద కూతు రూ అంటే ఇష్టమే మళ్ళీ చిన్న కూతురు మీద ఎక్కువ కంప్లైంట్లు ఇస్తున్నారు పెద్ద కూతురు బంగారం అంటున్నారు
ఇద్దరు ఒకటే ఏమంటే అంత కోపం దీనికి దానికి కొంచెం డాడీ డాడీ అని అంతే ఏం లేదు
అయ్యయ్యో బానే కవర్ చేశారు
ఆ
ఉ
మా డాడీ చెప్పేవాడండి మేము పొలం పనులు చూసే వాళ్ళము అది వీళ్ళంటే ఫడ్ల ఫిల్టర్ నిలు కాదు అదేదో గుంతల ఆగతు ఇ అక్కడ నిలు తాగేది వాళ్ళు మరి ఏట్లు ఈతలు కొట్టే వాళ్ళు డాడీకి మళ్ళీ అదేదో కుట్టిందంట తోడ మీద ఆయన కూడా తాత అవకి చెప్పలేదంట భయం వేసి తిడతారేమో అని
హ్మ్
ఆ
అదా భయం
హ్మ్ అవన్నీ చెప్పాడు మా డాడీ
ఉ
అ
గాదె ఆడు చెప్పినాడు
ఇంకా చెప్పాడు హమ్ మేము నేను పెద్ద రౌడినీ అని ఊర్లో నాకు గన్నలు వాడడం వచ్చు నేను చూసిన నా గన్న లేదు బాంబు లేదు అన్నాడు
అ
పోలీస్ నుంచి పారిపోయి కొండలేకెవారు అంట ఇ కొండంలో పడుకునే వాళ్లంతా
హమ్
ఆ తర్వాత మా కోసం అన్ని మానేసి టౌన్కు వచ్చి జాబ్ చేస్తుంటూ ఉనాడు
హ్మ్
ఉ
ఆ అప్పుడే జీవితమే వేరు ఇప్పుడు వేస్ట్ జీవితాలు ఇవన్నీ
ఉ
ప్రేమలే పాడలే పంచుకుటలే డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు స్వార్థం
హా అవును నా లాంటివలకి అందదు గా
ఉ ఇంత స్వార్థం అంటే అందుకే కలియుగము అనేది
ఆ
ఇది కలియుగం అనేది అందుకే
కలియుగం
ఆ
అదే కలీక కలియుగం
ఉ కలియుగం కలియుగం అంత డబ్బు డబ్బు సమయం
ఉమ్
అన్న లే తమ్ముడు లే చెల్లిలే బంధుత్వం లే బందములే
ఉ
ఇంకేం ఉనాయి ఏమిటివి లేవు లేవు ఉంటనా ఓకే ఓకే మ్మ ఉంటా.
ఉంటాండి
ఉమ్ బాయ్